ఉన్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఆ చాన్ రోజులు అయితుంది ఎట్లుర్రాండీ పిల్లలంతా బాగున్నారా
అవునా అండి ఎట్లా సమయం దొరికింది మీకు మా
అవునండి కొంచెం మేముకొంచెం ఒక పని ఉండే అని కాల్ చేశానండి
ఉమ్ చెప్పండి
ఆ ఫిష్ కర్రీ చేద్దామ అని అనుకుంటున్నాండి కొంచెం ఎట్లా చేయాలి అని అడుగుదాం అని చేసిన
చేపల పులుసు మీకు చాలా ఇష్టం కదా మీకు నేర్చ స్తరే నేమో అని చెప్పేసి అన్
ఆ కానీ కొంచెం ఆ ఎంత ఇప్పుడు కిలో ఉందండి ఫిష్ దానికి క్వాంటిటీ ఎంత ఎంతెయ్యాలే ఆ మోతాజ మీరు చెప్తారు కదా కరెక్ట్ గా ఏమెమ్ అవసరం అని
కీ ఇంత అని చెప్పేసి మజ మంచి కొలత ప్రకారం తీసుకుంటే బాగుంటుందండి మంచి
అవునండి ఇప్పుడు ఏమేమి కావాలండి ఫిష్ కి
ఆహ చేపల పులుసుకి ఫస్ట్ మనం మంచి ఫ్రెష్ చేపలు తీసుకొని దాన్ని ఉప్పు వేసి అది మంచి నీట్ గా కడుక్కోవాలి
ఆ అయితే ఏమన్నా ఆరబెట్టాలండి వాటిని
దూరంగా కడుగు కొని దాట్ల చేప్పుల చేపల కీ నా కారము పసుపు ధానాల పొడి, అల్లంఏలిపాయ పేస్ట్ అవన్నీ మంచి పచ్చగా దాన్ని పట్ పచ్చి పెట్టాలి
ఆ కావాల్సిన పదార్థాలు ఆ అయ్యోనా వాటికి మా మళ్ళా మసాలా ఏమన్నా వేయాలండి చీపల కూరలో
కీ మనక్ పులుసు వేసేటప్పుడు అప్పుడు వేసుకుంటే సరిపోతు ఆ ఆ చింతపండు కొంచం తగి తగినంత ఎక్కువ పులుప్ ఉప్పు తింటారు కొంచెం ఎక్కువ
అంతేనా అయితే ఇప్పుడు అంతేనా చేపల కూరకి నిమ్మకాయ స్ సైజ్ అంతా పులిహోార కావాలి ఇప్పుడు చేపలు మంచి కడిగి ఉప్పుతోోటి కడిగినాక మనం ఏంటిది ధనియాల పొడి, పసుపు, అల్లం ఎల్లిపాయ కారం ఉప్పు పన్ని కలిపి
ఆ కలిపి పెట్ పెట్టుకుంటే ఇంకొకటి ఏందంటే మన కి రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం ఆ దాన్నే మనం దాన్నే మన ఒక మంచిగా ఫ్రై లాక వేయించుకొని తినొచ్చు నూనెలో వేయించాక నా కాలు పెట్టినాక అందులో కొన్ని తీసేసి కూడా మనము చెపల పులుసు లాగా చేసు
అంత చింత పండు రసం ఎక్కువంట ఎక్కువ తక్కువంటా తక్కువ. ఉ
తెస్ తీసుకోవాలి ఆ మసాలా వేయాలి ఉల్లిగడ్డ ఉల్గడ్డ పేస్ట్ ఉ త్తగా ఉల్లిగడ్డులు కొంచెం ఎకు కోయించి ఆ ఉల్లిగడ్డలో కొంచెం జిల కడగాలే కొంచెం మెంతులు వేయ్యాలి, హ వేయించాలి. అలా మళ్ళీ కొంచెం మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే దంచి కొంచం టమాటర్ కూడా కొంతమంది వేసుకు
ఒకటి అంటే మిక్సీలు పట్టానండి
అ అవన్నీ అవన్నీ వేయించి
హ్మ్
చి ఏసినంక మనం పచ్చి పులుసు వేస్తాం కదండి అట్లాగా ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా నూనెలో వేయించినాంక తాలింపులా వేయించానంక పచ్చి పులుసు వేసినంక చా ఇదేంటి మళ్ళీ ఇవి పేస్ట్ చేయాలి హ్మ్ చెప్పండి
పి ఎంతసేపు ఉంచాల నానబెట్టాలి ఎక్కువసేపు ఏమన్నా
ఆ చింత అంటే ఒక ఐదు పది నిమిషాలు అంటే మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని
హ్మ్ అ కిలోకి ఎన్ని ఉల్లిగడ్డలో
ఆ ఒక మీడియం సైజతేనేమో పె పెద్ద త్తినము రెండు మస్తు సరిపోతుందండి
హ్మ్
చిన్న ఉల్లిగడ్డలు అయితేనేమో ఒక నాలుగైతే సరిపోతది
అవునా అయితే ఇప్పుడు అంతే అయితే ఇప్పుడు ఫిష్ మంచి కడిగి పెట్టుకొని దాని కి మద ఏంటి కారము అన్ని కలిపి పెట్టుకోవాలి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి ఆ అన్ని కలిపి పెట్టినంక కొంతసేపు క మన ఉలిగడ్డలు కోసుకొని ఏయించి పెట్ కాాలి ఉల్లిగడ్డలు జీలకర ఏంచినాక మన మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఓకే చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఓకే టమాటా ఇష్టం అయితే వేసుకోవాలి లే పోతేలేదు
త్తలేదు అంటే మన ఇంకెక్కువ గుజ్జులాగా కావాలంటే పేస్ట్లు కావాలంటే
ఆ అంత మాట అంటారు ఇది దీని కలిపోద్దంటారు కదండి
ఆ అందుకే కలుపు కలపొద్దు అందుకే పచ్చిపుులుసు పచ్చ చింతపండు పులుసు వేసిన తర్వాత ఆ చింతపడు పులుసు కాద ఏంటి వేసిన అది మచ్చిన తర్వాత ఈ ముక్కలు మనం దానికేయాలే
అట్లా అంటుర్రా ఓకే అండి అదే తెలియదండి నాకు నేను ప్పుడు చేయలేదు మళ్ళా ఇబ్బంది కావద్దని నా బాధ
ఆ గరిటె పెట్టి ఎప్పుడు కలవొద్దు రెండు బ బట్టలు బట్ట ముక్కలు తీసుకొని ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలి హ్మ్ రౌండ్గా ప్పాలి లేకపోతే అవి తునిగి తునిగి పోతాయి ముక్కలు ముక్కలు అయిపోతయి
ఆ చెప్పండి
ముక్కలు ముక్కలు అయిపోతే అందుకే క్లాత్ తీసుకు కొని పట్టుకొని ఇట్లా మంచిగ ఇట్లా తిప్పాలింతే ఆ మసిగుడతోటి తిప్పాలి ఇట్లా అంతే బట్టతోటి ఎట్టి పరిస్థితుల్లో గరిటెలు పెట్టొద్దు హ్మ్ అవున అంతే అండి లాస్ట్ కి కొంచెం చిట్టుకాడు గరం మసాలా అలా కొంచెం వేసేస్తే ఇప్పుడే సాల్ట్ సరి చేసుకో కుంటే సరిపోతుది ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచండి అంతే చింతపండు వేసిన ఇంక ప పులుసు మరిగేటప్పు
ఆంట్ అంతే ఐ థింక్ ఒకటి ఇప్పుడు మన అన్ని కలిపి పెట్టుకున్న ఫిష్ ని ఇట్లా నూనె మీద కూడా వేయించి ఫ్రై కూడా చేసు
చేసుకోవచ్చు అయితే ఇంక మనం ఎట్లా మనము సపరేట్ మన సెపరేట్ కొంచెం తీసి పెట్ కొన్ని కొన్ని ముక్కలు తీసి పెట్టు పెట్టినాం కదా అన్నీ ఫిష్ ఈ ఫిష్ చేయించడానికి కాని వేపడానికి కి అందులో మనం కొంచెం మంచిగ టేస్టరానికి కొంచెం రవ్వ ఎయొచ్చు ఉప్మా రవ్వ వేయొచ్చు మనం
అవునా అండి ఆహా
తీసుకున్నాం అనుకో ఇంకొంచం మంచి గా ఎట్లాంటి కారకర మన్నాటు
అట్లాన ఏమో నాకు ఎప్పుడు తెలియదండి మీరు చేసి ఉంటారు కాబట్టి మీరు చెప్తారని నేను అనుకుంటాండి అట్లా
ఎక్కువ నూనె పోసుకొని దాన్ని వేపుడు చేసి చరడి అట్లా కాకుండా ఏంటి ఫ్రై దానికి వేపుడు చేపల వేపుడు చేస్తుంటే ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ అవకుండా మంచిగ ఇది ఫ్రై ప్యాన్ లో పోస్తా కదా అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు కుంటే బాగుంటది
అంతేనా అండి అదే నాకు మాఆ కాదు మ తీసుకొచ్చి ఇనా కెట్లా చేయ్యాలో అర్ధంగాట్ లేదు నేను ఎప్పుడు చేయలేదు నాకు రాదండి ఎమ్మటే మీరు గుర్తొచ్చిర్రు అందుకే చేశానండీ ఆ
రు మంచిగా చెయ్యండి ప్రయత్నించండి ఆ కొంచెం కొంచ్ కొంచం ఆ తీసుకొని కర్రీ దానికి సరిపోయినంత కరెక్ట్ తీసుకొని చేయండి మంచిగొస్తది చేయచ్చు ఎప్పుడైనా మీరు ఎప్పుడంటే
బిజీగున్నరా అండి
అట్లా ఏం లేదండి మం
అంతేనా అంతే ఏం లే ఇప్పుడైతే నేను ఫిష్ మొత్ త్తం తీసి ఉప్పుప్పేసి కడిగి పెట్ పట్టినండి కడిగి పెట్టినాక ఈ కారం ఇయన్ని కలిపి పెట్టి ఉల్లిగడ్ డ్డలు కోసుకొని దాన్ని మి క్సీ మంచి ఏయించి మిక్సీలో చేసుకొని టమాటా వీలై తే వేసుకోవాలి చింతపండు
మనము కో మనము కోసేటప్పుడే ఉల్లిగడ్డలు కోసేటప్ ఇప్పుడు ఎక్కువ కావాల్సినంత ఎక్కువ తీసుకోవాలి ఫస్టే తీసి పెట్టుకుంటే ఆ ఉల్లిగడ్డలు ఎక్కువ తీసుకు కుంటే ఫ్రై కి కొన్ని తీసి పెట్టుకోవచ్చు మిక్సీ పట్టడానికి పేస్ట్ కొన్ని తీసుకో కోచ్చు కొన్ని ఏంచినవి కూడా తీసుకోవ
ఆహా సరే అండి సరే అండి అదే నాకు ఎట్లా ఏం చేయాలని టెన్షన్ అయిందండి
ఈ పిల్లలు తింటారా అండి పిల్లలు మంచిగా తింటారా ఇష్టపడి తింటారా తింటారా ఆ ముళ్ళుకు భాయపడు పిల్లల్
అవునా నేను తీసి ఇస్తానండి పిల్ల కి ముళ్ళు అవన్నీ తీసిస్తా మరి అవే మం చి ఏ విటమిన్ ఉంటది కదండి
ఆ పిల్లలు సరిగ్గా తినరు ఈవెన్ హు ఫిష్ ఇలాంటి సరిగ్గా తినరు వేపుడయితే కొంచెం ఇష్టపడి తింటరు
అవునా అదే ఇప్పుడు కూడా మంచిదే కాదండి ఏట్ల అయితే ఏంది అండి కూర అయినా మంచిదే పులుసు ఈ రోజు ఇప్పుడు నిన్న ఇప్పుడు నేను కూర చేస్తున్నా కదండి ఈ రోజు నైట్ తినేదానికంటే ఉదయం తింటే ఇంకా బాగున్ ఉంటదండి. రేపు ఉదయం బాగుంటంది టేస్ట్ బాగుంటదండి
ఇష్టపడతారు మా అన్న వాళ్ళు అందరూ చాలా ఇష్టపడు తారు అట్లా న రేపటికి రోజు మార్నింగ్ అందరు కలసి తింటారు మంచిగా
అట్లనా అండ్ అదే నేను అదేటు
కప్పుడు పట్టుకొని వస్తాడు కదా ఆ మం కుర రుచు బాగుంటది
అదే ఇప్పుడు చేస్తున్న అండి చేస్తే తిన్నాక ఉంటే ఉదయం లేప్ మార్నింగ్ తింటే గుడు టేస్ట్ బాగుటది మా పిల్లలకు మంచిగానే ఆ ఆమ్ ఆ సారు కొనుక్కొచ్చారండి సార్ తీసుకొచ్చి కొనుకొచ్చిరు స్కూల్ కెళ్ళి ఉండే తీసుకొస్తే ఇంగ నేను నేను సరే లే అని ఇ చేద్దాంలే అనుకున్నా కానీ అవునండి అవునండి నాకెప్పుడు అవున నేను ఎక్కువ చేయలేదండి. ఇప్పుడు చేయలేదు కాబట్టి మళ్ళీ అటు ఇటు ఏవన్న దేదేమో ఇట్లు
ఈసారి మీరు తీసుకొస్తే మాక్ చెప్పండి మేము కూడా కొన్ని తీసుకున్ తామో
అవునండి మీక్ కూడా తెప్పిస్తాను. లేండి ఈ సారి
సర్ మర్చిపోకుండ తెప్పియండి. మేము మాకు ఒక రెండు కిలోలు అయితే సరుపోదు
సర్ పోతుంది అయితే మీరు ఫ్రై కూడా చేసుకుంటారు
ఆ అది కొంచము ఇది కొంచము కలుప్ వీర్ చేసుకున్నాం
అవునండి సరేలేండి నేను కూడా ఈసారి మా సార్ వెళ్ళినప్పుడు తెస్తా అన్న ప్పుడు మీక్ కూడా తెమ్మని చెపుతా కానీ మీరు అప్పుడైతే మీకీ మీకు వచ్చు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు నాకు రాదు కాబట్టి కొంచెం చూడగానే ఇబ్బంది అయిందండి ఎట్ల జేయాలని
ఉంటాయి. యంట కదా అక్కడ సైడ్ చేప బాగా దొర్కు
అవునండి చెరువులలో ఇప్పడికి ఎండాకాలం కదా కొంతమంది తీసి నర్ లేదు గానీ ఇంగా అ పిల్లలు తింటము డాడీ తీస్
అదే బాగా టేస్ట్ ఉంటయి ఒక్ సారి మీరే చెప్పారు మసాలా బా తీసుకొని చాలా బాగుంటాయిని చెప్పేసి అన్నారు సరే మేమ్ కూడా మీరే కాదు మా మేమ్ కూడా తింటాం కదా అండి
ఆ తెస్తాం తప్పకుండా తెప్పిస్తామండి ఈసారి తప్పకుండా మీ గుర్ తెప్పిస్తాము ఏం చేస్తానంటే మీకు రేపు మా
ఇస్తమండి ఇక మీరేమన్నా అనుకోండి ఆ పిల్లలు మంచి మా ఆయన మంచిగ ఇష్టపడి తింటాడంటే ఏం లేదన్ అందరం తినేసి కూర్చున్నాం ఆ వెళ్ళట్లే వెళ్ళట్లేదు వెళ్లట్లేదండి ఇక్కడికి ఇంట్లోనే పిల్లలతోటె సరిపోతుంది ఈ ఎండకు చాలా భయం వేస్తుంది స్తున్నది ఎక్కడ వెళ్ళలేకపోతున్నాం తొందరగా పది గంటలకి తొందరగా ఎండవచ్చు చేస్తున్నది
ఓ చాలా ఉంటుందిండ ఏ పింకి ఆ చాలా ఉంటుందం మా సారు ఎవరు అని అంటున్నారండి
ఇంగా ఓకే అండి ఆ అదే అద్ దే దే అదే మ్మ్ అంతా మంచిగున్నారండి. ఆ పిల్లల్ని అడిగినట్టు చెప్పండి ఎటు పోకండి బయటికి ఆ అన్ని తాగాల్సిన అన్ని చాలుగా అండి తాగండి
ఆ ఒకే అండి ఆ ఉంటావండి మరి ఒకే ఒకే అండి బాయ్ అండి ఇ